హలో
ఆ హలో చెప్పండి ఏం చేస్తున్నారు
ఏం చేయలా గమ్మున కూర్చోండా మీరేం చేస్తున్నారు
నేను ఊ రీల్స్ చూస్తా ఉండాను
అవునా హ్మ్ తిన్నాను ఈ రో చా ఆ ఎగ్ కర్రీ చేసాను రైస్ చేశాను అంతే మీరు ఏం స్పెషలు
చికెను అన్నము
ఆ మీరే చేసారా
అ నాకు రాదు వంట మా అక్క మా అమ్మ చేసినారు
అవునా
హ్మ్ నాకు సరిగ్గా వంట రాదండి
ఆ ఇప్పుడు అంతా యూట్యూబ్ లో చూసి నేర్చుకుంటాండారు కదండి
అదే నేర్చుకుందామనే ఉన్నా ఇంకా ఆఫీస్ లో ఆఫీస్ వెళ్తాన్నా కదా ఇంక డైలీ ఏదో ఒకటి చేసుకొని ఎల్లా అనె చిన్న చిన్నవి చూస్తా ఉన్నాను ఈ రోజు ఏం ప్రయోగం చేయ్యల మా అమ్మ చేశారు ఈ రోజు తిన్నా
అయినా చిన్న చిన్నవి నేర్చుకుంటేనే బా చే
ఆ నేర్చుకుంటాను
సూపర్గా చేస్తానండి అంటే మా ఇంట్లో వాళ్ళు చెప్తారు సూపర్ గా నాకు నాన్ వెజ్ లో ఇష్టం అంటే మటన్ బిర్యానీ
అవ్వ నాకు కూడా మటన్ అంటే ఇష్టం. మటన్ బిర్యానీ ఇష్టంలే మటన్ కర్రీ అవి తింటాను. బాగా
నాకు మటన్ లో ఏ ఐటమ్ ఉన్న తింటాను. కానీ ఎక్కువ స్పెషల్ అంటే ఇది ముస్లిమ్స్ వాళ్ళు చేసే మటన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం.
వాళ్ళు స్పెషల్ గా ఉంటుంది. కదా వాళ్ళ బిర్యానీ ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా అది నాకు ఓ అసలు రావడం లేదండి. ఈసారి బాగా పక్కా కొలతలు పెట్టుకొని ట్రై చేయాలి. మీరా నాక్ మీకేర్ మీకు ఏది ఇష్
నాకు మటన్ కర్రీ ఏ అంటే ఇష్టం. బాగా
అమ్మ చేసిం కదా
ఆ మా అమ్మకి సరిగ్గా రాదు. కాని మా అ అక్క బాగా చేస్తది. మా అక్క మటన్ కర్రీ గారెలు చేసింది. ఒకసారి తనకు పెళ్ళయిన కొత్తలో నాకు ఇప్పటికి కీ సూపర్ గా
ఓ నేన్ నో మా అత్త వాళ్ళు బాగా చేశారు. దాంట్లో నాకు ఎక్కువ అంటే బోటి ఆ బాజీ ఉంటుంది కదా! అది హ్మ్
అది పెద్ద ప్రాసెస్ కదండీ. అండి పోటీ చేయడం ఉప్మా చూసాను. యూట్యూబ్ లో
ఇని
క్లీన్ చేసుకోవడం చాలా కష్టం. కదా
చాలా ఈజీ అండి. ఏం లే హాట్ వాటర్ పెట్టుకోవాలి. బాగా హాట్ వాటర్ బాయిల్ చేసి ఇవ్వాలి. బాయిల్ చేశేన్నాక అక్క అది ఉంటుంది. కదా కోరాలు వరల్ గా ఉంటుంది. పేగులు అంత మూడు డేసి ఇచ్చేస్తారు. అది అలానే దాంట్లో వేసేసి డిప్ చేసేయాలి. డిప్ చేసి దాని పైన ఒక ఇది వస్తుంది. కదా అదేమంటారు సంచిలాగా ఉంటుంది.
ఆ హా
దాన్ని దాంట్లో కొంచెం పూ ఫైవ్ మినిట్స్ సోక్ చేసేస్తే మళ్ళీ ఒక కత్తి ఎత్తుకొని క్లీన్ చేసి మొత్తం దానిపైన డస్ట్ అంతా వచ్చేస్తుంది మళ్ళీ చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి మళ్ళ ఇది ఉంటాది కదా పేగులు దాన్ని కట్ చేసి బా నీట్ కొద్దిగా ఒక టూ త్రీ టైమ్స్ కడిగేసి మళ్ళా పసుపు ఉప్పు వేసి బా బాయిల్ చేసేసి ఆ వాటర్ పడేసి మళ్ళ కర్రీ చేసుకోచ్చు ఫ్రై అన్నా కర్రీ అన్నా మన ఇష్టం
అవునా ఈ ఎక్షప్లేయిన్ చేస్తారు కదా సోషల్ మీడియాలో వాళ్ళయితే చాలా కష్టం ఆ పేగులు ఉన్నాయి కదా వాట్ల నీళ్లు పోసి ఎవరైనా క్లీన్ చేయాలి అని
అంత రిస్క్ చేయాల్సిన అవసరమా అసలు వాళ్ళు ఏం చెప్తారంటే అది సున్నం ఉంటుంది కదా మనము వాక్కాకు ఏస్ కుంటామే ఆ సన్నం పుయ్యి అంటారు అంతా రిస్క్ దానికన్నా బాగా వాటర్ బాయిల్ చేసి దాంట్లో మనం ముంచేస్తే మొత్తం క్లీన్ గా వచ్చేస్తుంది టర్కీ టవల్ ఎలా వస్తుంది వైట్ గా అలా వచ్చేస్తుంది
ఆ ఆ
మేము కరెక్ట్ గా బోటి మా ఇంట్లో తెస్తే క్లీన్ చేసేదానికి హాఫ్ అన్ అవర్ వండేదానికి హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయిపోతుంది
ఆహా అయితే ఇంకా మా అక్కది చెప్పాలి చెయ్యమని చెప్పి తను బాచేస్తుంది నాన్ వెజ్ అన్ని
అవునా ఏం చేసారు ఈ రోజు చికెనా వాళ్ళ ఇంట్లో మీ అక్క వాళ్ళింట్లో
వాళ్ళీ ఇవాళ బయటికి వెళ్ళారం ఆ హోటల్ కి రెస్
ఆ అవునా మీరే ఎల్లుండొచ్చు కదా ఇన్వైట్ చే
ఇన్వైట్ చేయలేదు పిలవలేదు నన్ను ఆ వెళ్ళెది పెద్ద హోటల్కి యెళ్ళారు
అవునా యాడ మీరు మటన్ అన్నీ ఆ మీరు మటన్ తింటారంటే మటన్ అంటే కొంచెం ఎక్కువ కాస్ట్ కదా అందుకు బిల్
అయి ఉండొచ్చు నేను అంతా ఫుడ్డీ కాదు. ఎక్కువ తినలేను ఏదైనా లిమిటే చాలా ఆకిలున్నా లిమిట్నే తినగలుగుతాను అది ఎందుకో తెలిదు నాకు ఇప్పటికీ
అవునండి అందుకే మీరు స్లిమ్గా ఉంటారేమో మేము తోస్తానే ఉంటాం
ఏమో అవ్వదు నాకు ఆ రోజంతా ఇంకా డల్ అయిపోతా అట్లా తిన్నానంటే అందుకని హెవీ ఫుడ్ తీసుకోను ఎంత ఆకలేసిన
అంటే కొంతమందికి ఫుడ్ తీ తింటారు.
ఆ మీ వాయిస్ కట్ అవుతుందండి మళ్ళీ చెప్పండి.
కొంచంగా ఒక వన్ అవర్ కి ఆ టూ అవర్స్ కలా కొంచెం కొంచెం తింటే. మళ్ళా ఒకసారిగా హెవీగా తీసుకోవచ్చు మీరు తక్కువ తీసుకుంటారు కాబట్టి అది నీక్ ఎంత కావాలో అంతే తీస్ కుంటుంది అయినా తక్ తినడం కూడా ఇప్పుడు మంచిదే లే హెల్త్ తికే ఎక్కువ తినేసి వెయిట్ గెయిన్ యి పోయెస్ మళ్ళా జిమ్ కు చేరి ఎందుకండి డబ్బులు ఊరిక్ ఉరికే వేస్ట్ చేసుకుంటామా అనే మాకు జీన్స్ పరంగా మేమ్ మేం లావుగానే ఉంటాం
ఎంజేన్ మాదంతా సన్నమే మా ఇంట్లో అందరు
మేం తిన్నా అంతే తినకపోయినా అంతే తినకపోయినా కూడా సేమ్ ఇలానే ఉంటాము. తిన్నా ఇలానే ఉంటాము. కానీ చూసే వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు తిని తిని లావ్ అయిపోయిన్నారనుకుంటారు
అవును అట్లాంటే మా అక్క బా తింటుంది. కానీ లావ్ అవదు అట్లే ఉంటుంది
కొంతమంది సన్నగా ఉన్నా కూడా ఫుడ్ ఎంత తింటారంటే వాళ్ళకే తెల్ద అంత తింటారు కానీ సన్నగా ఉంటారు కానీ తోస్తానే ఉంన్ ఆ మా అన్న చిన్నప్పుడైతే చానా సన్నగా ఉన్నాడు తింటాడు తింటాడు తట్ ట్టల్ తట్టలు తింటాడు ఒక ఐదు సట్టలు తింటాడు కానీ సన్నగా ఉంటాడు. చూసే వాళ్ళున్నా మీ చెల్లిని తిండంతా తినేసిందేమో అందు కే నువ్ సన్నగా ఉన్ లావ్ అంటారు. అంటే వాళ్ళు చూసే వాళ్ళు అనుకుంటారు. కదా పాపం వాడికి పెట్టలేదేమో అనేసి ఇ
వావ్ మీ తినరని తెల్లా
ఆ వాళ్ళు తింటారని తెల్దు మనం తిన్నాం అనుకుంటారు వాళ్ళు హ్మ్ ఇంకా ఎక్కడికి పోలేరా ఈ రోజు సండే కదా
వెళ్దామనే రెడీ అయినానండి ఇవాళ ఏదన్నా ఒక రీల్ తీసుకుందామని
అవునా రీల్స్ బా చేస్తారా వర్షం మా మాకు వర్షం లేదండి ఇక్కడ
భయం వన్ అవర్ వర్షం పడింది ఇప్పుడే తగ్గింది
అవునా మాకు అసలు వర్షం ఒక్క చిన్ కు కూడా పడలేదు ఎండ బీభస్తంగా స్తంది మాకు మీకు మేఘాలు బాగా వచ్చుంటుంది అటు సైడు ఆహా ఏమి లేదు ఎండో స్తాంది
మాకైతే వన్ అవర్ పడింది వర్షం
అదే వెదర్ కొంచెం చేంజ్ అయి ఉంటుంది మి కాడ అందుకు హ్మ్ ఇ కార్ నేనె క్కడికి వెళ్ళారు
నిన్నా ఎక్కడికి ఎళ్ళలేదు నిన్న మా మమ్మీకి బాలేేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళినానండి
అవునా ఏమైందండి
ఏం లేదు అది కాలు వాపుగా ఉందం టే ఎల్లాను
ఓ ఇప్
హ్మ్ ఇప్పుడంటే కానింగ్ తీసుకోమన్నారు
ఆ
ఆ స్కానింగ్ తిసుకొని ఎల్లుండ్ రమ్మన్నారు అంటే నడుము అరిగిందంట
ఆ అవునా ఏజ్ ఏజ్ అయ్యే కొద్ది అంతే మనకి బోన్స్ అనేది అరుగుతా వస్తా ది దీంట్లో హెవీగా పనులు చేస్తారేమో కొంచము
ఆ వినదు
ఆ మీరు చెప్పాలి చెయ్యొద్దు నేను చేసా అదే మీరు వంటలంతా నేర్చుకుంటు కాదు మీకు వంటలు రాదంటన్నారే మీరు వంటలు నేర్చుకుంటే మీరు కొంచెం హెల్ప్ గా ఉండొచ్చు కదా
ఆ మా అ
అప్పుడు ఆం రెస్ట్ గారిదా
ఇంగా నేర్చుకుంటాన్లే ఇంగా నేర్చుకుంటాను.
నేను నేర్చుకుంటే మీరు హెల్ప్ చేస్తారు అప్పుడు కొంచెం ఆమె పనులు జేయడం తగ్గిస్తుంది హ్మ్ నేనైతే మా మమ్మీకి సెవెంత్ క్లాస్ నుంచి హెల్ప్ చేసా వంటల్లో
హ్మ్
హ్మ్ వంటలు నేర్చుకుని హో
కార్లెస్ చేసిన బద్దకం ఉందిలేండి అత్త కూడా అ తినను అప్పుడు ఇప్పుడైనా ఏదో కొంచం తింటన్న
ఆ కాదు నేను ఎవరితో మాట్లాడినా బద్దకం బద్దకం అంటారు అదేం బద్దకం వంట చేయడం
ఆ
ఫ్రెండ్స్ అ నా ఫ్రెండ్స్ అంత బద్దకస్ స్తులే వంట చేయడంలో నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది హ్మ్ ఆ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది కనక అనేసి ఎప్పుడు అడిగిన నాక్ బద్దకం బద్దకం అంటుంది దాని తగ్గట్టు వాళ్ళ ఆయన హోటల్లో తెచ్చిచ్చేస్తడు తినేసి తినేసి పడుకుంటు
అది రేప్ ఇప్పటికి ప్రాబ్లం అండి
అవును అదే అలవాట అయిపోతుంది మళ్ళా
అలవాటు పక్కనుంచిన ఎట్లా ఎప్పుడు ఎలా మాట్లాడతాదో తెలియదు పోంటే జాగ్రత్త మం
మనం ఇంట్లో చేసుకోని ఇంటి ఫుడ్ కి ప్రిఫరెన్స్ ఇస్తేనే బెస్ట్ అండి సరే అండి వున్నండి చేస్తాను